హాలో అండి
హాయ్ అండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
ఆహ్ బాగున్నామండి అయిందండి భోజనం
ఇంకా లేదండి మీరు తిన్నారాండి
ఆహ్ అయ్యిందండి
ఏం తిన్నారండి
ఈ రోజు సండే కదా అండి నాన్ వెజ్ డే చికెన్ ఏమండి ఊరికి వెళ్తున్నారా ఫెస్టివల్ కి
వెళ్ళాలండి ఇంకా వెళ్తే ఇంకా టెంపులే కదాండి ఇప్పుడు మన మనకేమంటే ట్రిప్పులు పేరెంటాల కన్నా మనము మన జనరేషన్ మొత్ త్తము టెంపుల్స్ మీద పడింది వీకెండ్స్ వస్తుంటే హైదరాబాద్ బెంగళూరు అటు సైడ్ టెంపుల్స్ కి వెళ్తారు భజన చేస్తా కూర్చొని వేస్తారండి
ఏమంటే మనకంటూ కొంచెం ప్రశాంతత దొరుకు తుంది టెంపుల్ కి వెళ్తే అని ఆహ్ రీసెంట్ గా మీ రే టెంపుల్ విజిట్ చేశారండి
ఆ నేనైతే అయితే రీసెంట్ గా మంత్రాలయం అని వెళ్ళానండి మంత్రాలయం మ అలా తిరుపతి ఇంకా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి అండి
ఓకే ఓ ఎలా వెళ్లారండి అంటే ప్లాన్ చేసుకున్నారా లేద ఫీ అదే ప్లా ప్లాన్ చేసుకోని వెళ్లరా లేేద సడన్ గా
లేదండి సడన్ గా అదేమంటే నేను నాకు ఎగ్జామ్ ఉన్నింది మా కాలేజ్ లో ఇంకా వెళ్ళిన డిసెంబర్ ఎండింగ్ అప్పుడు ఇంకా నేను మా తమ్ముడికి ఎక్కడికి అయిన వెల్దామ్ అనుకున్నాము చుస్తే పెంచిల్ కోనాక్ కెళ్దాం అనుకున్నాము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అది కొండలో నడక్ ఆహ్ నడక నడక్ నడిచి వెళ్ళాలి అక్కడికి ఇప్ ఆ ఇప్పుడు బాగోదు అక్ అక్కడ అంటే మాన్సూన్ అయితే వర్షం ఉంటుంది వాటర్ ఫ ఫల్ ఉంటుంది అప్పుడు బాగుంటది అప్పుడు వెళ్దాం అన్నాడు ఆ అవును అందుకే సరే ఇంకెక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తుంటే మంత్రాలయంకి వెళ్దాం అనుకున్నాము
దగ్గరేనండి మంత్రాలయం మీ లొకేషన్ నుంచి
అంటే మేము ఇప్పుడు బెంగళూరులో ఉంటాము అండి బెంగళూరులో నుంచి ట్రైన్స్ ఉన్నాయి.
ఓకే ఓకే ఓకే బా ఫేమస్ అనుకుంటా కదండి రా
అవునండి అవునండి చాలా ఫేమస్ అంటే మనం ఎక్కువ నమ్మితే కళలోకి వస్తారండి స్వామి గారు
ఆహ్ అదే అండి విన్నాన అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలే చేయలేదు అంటే అక్కడ స్వామి ప్రత్యేకత ఏంటండి
అక్కడ ఏంటంటే ఇప్పుడు మనము రీసె సెంట్ గా మనకు నరసింహ అవతారం అని మూవీ వచ్చినింది కదండి దాంట్లో భక్త ప్రహ్లాద అనే క్యారెక్టర్ చూసింటారు మీరు
ఆ అదే తెలుస్ అన్
ఆ అక్కడ ఏమంటే భక్త ప్రహ్లాద త ముందు తర్వాతను అంటే ఆ జన్మలో ఆ ఆ అంటే ఆ పార్టిసిపేట్ అయిపోయినాక ఆయనే భక్త ప్రహ్లాదుడే శంకుకర్ణ అన్ పుడతాడనమాట ఇం ఇంకో జన్మలో శంకుకర్ణ అ ఇంకో అవతారంలో శంకుకర్ణ అని పుడతాడు అప్పుడు రాములు వారిని చాలా నమ్మి చాలా అంటే వాళ్ళని ఎక్కువ ఆ ఎ ఎక్కువ తీసేసుకొని ఉంటాడు బాడీలోకి ఎవరు శంకుకర్ణ అనే ఆయన అప్పుడు కిందకి అంటే ఏదో సంథింగ్ అయిన విగ్రహం ఉంటుందనమాట రాముల వారి విగ్రహం అది కింద పడిపోతుంది ఆకాశంలో నుంచి పడిపోతే దాన్ని వెతుక్కుంటూ శంకుకర్ణ భూమిలోకి వ స్తాడు అది ఒకటి కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ద తర్వాత శంకుకర్ణ అయినాక రాఘవేంద్ర స్వామిలా పుడతా నమాట ఎవరు ఈ భక్త ప్ర దుడు శం
ఓకే ఓకే భక్త భక్త ప్రహలాదుడు ఇంకొక ఇంకొక అవతారము రాఘవేంద్ర ప్ర రాఘవేంద్ర సు హ
అక్కడ ఏమంటే రాఘవేంద్ర స్వామి ఎలా ఉంటారంటే చిన్నప్పుడు నార్మల్ గా ఆయనకి కి ఆయన మహిమలు ఏం తెలియ ఇవ అనమాట ఎలాగంటే ఎక్కువ ఏజ్ బారు ఉంటాయి గదా అంటే మనుషులు అంటే ఇప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ అలాంటి వాళ్ళ కడుపు లో పుడతాడనమాట రాఘవేంద్ర స్వామి పుట్టిన తర్వాత వాళ్లు బాగ చూ కుంటా ఉంటారు అయిపోయినాక కొద్ది రోజులకి ఏమైతుందంటే ఆయన ఓక మన ఏజ్ అంటే ట్వంటీ ట్వంటీ టూ అలాగ వచ్చినప్పుడు ఆయనకి మహిమలు అనేవి తెలుసు కుంటాయినమాట ఇప్పుడు రీసెంట్ గా ఏమంటే ఎట్లా అంటే ఎవరైనా చికెన్ పాక్స్ గానీ అమ్మోళ్లు అదే ఏమైనా హెల్త్ బాగా లేకుండా గజ్జి తామరా అల లేసుంటాయి గదా బాడీకి వాళ్ళు ఆయన దగ్గర కొస్తే ఆయన జస్ట్ ముట్టుకుంటే అవన్నీ నయమైపోయేవండి.
ఓకే అంటే స్వామి ప్రత్యేకత అలా ఉ
ఆ అలాగా అది ఆయనకు కూడా తెలిదు బట్
ఓకే ఎందుకంటే ఆయన ఇంకా నాకు తెలిసి చిన్న పిల్లాడి వయసు కాబట్టి అంతే కదండి ఇప్పుడు దేవుళ్ళ శక్తి కొంతమందికి ఉంటుంది ఆ కాలంలో బట్
అది కూడా చిన్నప్పుడు తెలిదండి ఆయనకి ట్వంటీ అలాంటి ఏజ్ లో తెలిసిపోయింది. తెలిసిపోతే ఇంకా సరేని మళ్ళా పోతూ పోతూ ఆయనకి పెళ్ళి చె సర్మాట పెళ్లిి చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ కి ఈయనంటే చాలా ఇష్టం ఉంటుందనమాట పిచ్చి అనుమా అది అది ఇష్టం అంటే మొత్తం లీల చేసుకుని ఉంటుంది ఆయని బాడీ లోకి ఇంకా తర్వాత ఏమైతుందంటే వాళ్ళకి పిల్లలు పుడతారు పిల్లలు పుట్ పుట్టిన తర్వాత ఒకసారి రాఘవేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్తారనమాట ఆశ్రమానికి వెళ్తే అప్పుడు అక్కడ మీరు ఇది కాదు మీది మీరు గురువు మీ మీలో దేవుడు ఉన్నాడు అని చెప్ చెప్పేసి అక్కడ ప్రభువు వచ్చేసి నాది ఇక్కడ నుంచి తప్పుకునే ఏజ్ ఇప్పుడు అంటే గురుపీఠం ఉంటుంది కదండి
కా గౌన్లేండి.
ఇప్పుడు హ ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో చిన్నప్పుడు వెళ్ళి ఎవరన్నా జాయిన్ అయ్ అయిపోతే వాళ్ళు ఎవరు మంచిగా లీడ్ చేస్తున్నారో ఎవరు మనకు క్లాస్ లీ డర్ ఎలాగ ఇస్తారో అలా గూడా అక్కడ ఆయనకి మహిమలు అనేవి ఉండేవనమాట ఉంటే అప్పుడు ఏమైతుందంటే ఆయన ఆయన ఆయనని గురువధ్యక్ష అని పెట్టేస్తారు రాఘవేంద్ర స్వామిని
అ
హలో హలో హలో హలో అండి వినిపిస్తుందా